హలో
హాయ్
హాయ్ ఎవరా నాన్సెన్స్
మా పార్టి స్పెషల్
ఓ మీ హాస్టలర్సా
హలో
హలో మీ హాస్ హాస్టల్ లో అంతా నాన్సెన్స్ చేసే వాల్ ఉన్నర
అంతా అసల్ అసలు ఫుల్లు నాన్సెన్స్ బ్యాచ్ అండి
అవునా
ఆ
ఏం చేస్తున్నారండి తిన్నారా
తిన్నానండి ఇప్పుడు నాకు ఏ ఎల్లుండి ఇంటర్నల్ ఉన్ ది దానికి రిపోర్ట్ చెయ్యా ఆ ప్రిపరేషన్ ఏం లేదండి దానికి రిపోర్ట్ చేయాలి అంతే
రేపు హాలిడే కదా శ్రీ రామ నవమి
పాలి రేపు ఇగ టెంపుల్ కెళ్ళేది ఉంటది మళ్ళ అసలు చెయ్యబుద్ధి కదు అందరూ ఫెస్టివ్ ఫెస్టివ్ వైబ్స్ లో ఉంటాం కదా
మీ దగ్గరలో ఏమన్నా టెంపుల్స్ ఉన్నాయా
ఆ ఉందండి హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ కళ్యాణం చాలా బా చాలా చాలా బాగా జరుగుతుంది
అవునా ఏంటి అన్నదానం చేస్తారా
అన్నదానం చేస్తారు కళ్యాణం పానకం పోస్తారు
పానకం బావుంటదండి అది తాగాలంట ఆ రోజు అంటే శ్రీరామనవమి రోజు మంచిదంట
అవును కాని పోయిన సారి మాకు అది దొరకలేదండి ఈసారి అన్నా దొరకుద్దో లేదో చూడాలి
అంటే కొంచెం ఫాస్ట్ గెల్తే దొరుకుతది కానీ ఇక్కడ అన్నీ మీ ఏరియాలో అన్ని హాస్టల్స్ ఉన్నాయన్నారు కదాండి ఇంకా అందరు అక్ అక్కడనే పోయి ఉంటారు
అవునండి రేపు చాలా రిష్ ఉంటారు బా అసలు అందరు వచ్చేదే అన్నదానం కోసం
ఆ మరి ఇంకా హాస్టల్స్ అన్నప్పుడు ఇంకా అట్లే ఉంటారు కదండి ఇప్పుడు మంచి ఏమంటారు హోమ్ లి ఫు ఫుడ్ దొరుకుతుది అని చూస్తా ఉంటారు
మ్మ్
ఇంగ హోమ్లీ ఫుడ్ మంచి వైబ్ ఉంటది ఇంకా టెంపుల్ దగ్గర
మ్మ్
అందరు దానికోసమే వేయిట్ చేస్తారు ఇగ
మ్మ్ అవునండి
ముందే ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ అంటా
అదే వచ్చింది ప్రాబ్లము
ఇంకా అబ్బ బా ఆస్టలర్స్ అందరుూ ఇంగ అక్కడనే ఉంటారు
మ్మ్ ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల అసలు సరిగ్గా హాస్టల్ లో ఫుడ్ లేదు ఏం లేదు
అవునా న్ని కొంతమంది పొయ్యిలు పెట్టి అన్నీ ఫుడ్ పెడుతున్నారు కదండి మీ హాస్టల్లో పెట్టట్లేరా అట్లా
మా హాస్టలోళ్ళకి అంత తైం లేదు అంచండి
ఔ అంత టైం ఎందుకండి ఏంటి ఇప్పుడు వాళ్ళందరికీ ఏమన్నా టైం ఉందా వీళ్ళు ఏంటైం కొంచెం మార్నింగ్ లే
ఒక వంక చెప్తుర్రండి ఏం చేస్తాం ఇగ
అయ్యో అవునా మా దగ్గర కూడా పోయ్యిలు పెట్టి మాకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ పెడుతున్నారు
అవునా మీ పని బావుందండి
అవును మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు
ఆవు నైస్
లంచ్ బాగా చేయకపోయినా టిఫిన్స్ తోనే కదండి బతికేదిగ
ఇగ మా దాంట్లో అది కూడా బాగోదండి ఇగ ఏం చెప్తాం మా కష్టాలు
మా హాస్టల్లో బావుంటాయండి టిఫిన్స్ అయితే మంచి చేస్తారు ఇంకా నైట్ డిన్నర్ కూడా బానే చేస్తరు ఇంకొక ఆప్టర్నూనే మేము టిఫిన్ బాక్స్ తీసుకెళ్తాం గదా ఇగ
ఉమ్మ్
దాని వల్ల ఓ కొంచెం ఇబ్బంది ఉంటది అంతే
అవునా టిఫిన్ బాక్స్ తీసుకెళ్తేనే బెట్ ఉంటరు కదండి ఫ్రెండ్స్ ఉంటారు ఎవరో ఒకల్ది తినొచ్చు
ఆ రైస్ ఇంగా రైస్ ఎంకాదండి రైస్ తీస్ తిసుకొని పోతే ఇంకా వాళ్ళు ఇంటి నుండి వస్తారు కాబట్టి మంచి కర్రీస్ తీసుకొని వస్తారు ఇంగా మాకర్రీస్ అంటే ఇంకా మస్ కష్టం ఇంగ మంచి జేయ్యరు ఇంకా ఆఫ్టర్ నూన్ అయితే నైట్ కొంచెం మంచిగ్ చేస్తారు
హుమ్
నైట్ మంచి చేస్తరు ఇంక్ టిఫిన్ మంచి చేస్తారు
హుమ్
దానికి కొంచెం మేము లక్కీ గా
అంతే అంటార
మీ దగ్గర టిఫిన్స్ ఎందుకు చేయట్లే రండి కొంచెం కొంచెం మళ్ళీ అడగండి ఇగ
అడుగుతా అండి మీరు చెప్పిర్రు కదా పక్కా అడుగుతా మారుమ్ మాకు మా సీనియర్ సీనియర్స్ ఉంటారండి ఏం అడగరు ఏం చేయరు
అయ్యో అవునా
అవును వాళ్ళు ఏం వాళ్ళు పెద్ద వాళ్ళు కదా వాళ్ళు అడుగుతారేమో అని మేము ఆగితాం కానీ వాళ్ళు అడగనే అడగరు
తేనెసు కదండి ఏముంది వాళ్ళు ఉండే ఇంకా టూ త్రీ డేస్ అయితే వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు అడిగితే ఏం వస్తది
వాళ్ళే అడగాల్
ఎప్పుడో ఎప్పుడు ఉండే వాళ్ళు అడుగత్ తే ఏం కాదు
అంతే అంటారా మ్మ్
మీకు జూనియర్స్ ఉన్నారా అండి లేదా
ఉన్నారు ఉన్నారు
ఉన్నారా ఆ
మ్మ్
మ్మ్ ఏమన్నా వర్క్ ఇస్తే చేస్తార అండి మాకు జూనియర్స్ అన్ అయ్యో అవునా మేము సీనియర్స్ అండి ఇంగ మాకు అందరు జూ జూనియర్స్ ఏ
అవునా మీరు కూ ఒకప్పుడు సీనియర్స్ అయినా ఉండుంటారు కదా
మా సీనియర్స్ ఉంటుండే అండి కానీ వాళ్ళు ఏం వర్క్ చెప్పకపోతుండే మస్తు సపోర్టివ్గా ఉంటుండే మంచోళ్ళండి మా సీనియర్స్ ఇగా
వావ్ అండి లక్కీ ఫెలోస్ మా సీనియర్స్ కూడా ఏం పని చప్పరులేండి చాలా మంచోళ్ళు
చెప్పకపోతుండే తిప్పుతుండే బయట
వావ్
తిప్పడం మీన్స్ ఇంకా అంటే ఎక్కడెక్కడనో కాదు హై ఏమంటారు ఉన్నా గల్లీలోనే తిప్పుతుండే ఇంకా ఏమంటారు వాళ్ళు తీసుకొని పోతా అంటారు కానీ మేమే ఎక్కడికి పోకపోయే వాళ్ళం
మా సీనియర్స్ ఏడికి తీసుకోమనరండి ఒక్కసారి తీసుకోపోతే మేము కూడా పోదామంటే
అయ్యో అవునా ప్లాన్ చేసుకోండి మరి మంచిగ ఎప్పుడైనా
అదే చెయ్యాలి
మాకి ఇంగ మా సీనియర్స్ అప్పుడు మంచిగా అ తీస్క తీసుకుపోతా ఒక రోజు మూవీకి వెళ్ళినాం అండి ఎప్పుడంటే ఇంకప్పుడు మా సీనియర్స్ ఇంకా థర్డ్ ఇయర్లోనో ఫైనల్ ఇయర్స్ లోనో ఉన్నప్పుడు మూవీకి తీసుకుపోయినారు
ఊ
మండే మూవీ చూసినాం అది నైంటి ఈవినింగ్ షో
వావ్ డే మొత్తం తిరిగినరా ఇగ
అంత లేదండి మళ్ళ హాస్టల్కి రావాలి ఇంక మూవీ మూవీ చూసాం ఆ హాస్టల్ ఏమో టెన్ థర్టీకి అట్లా క్లోజ్ చేస్తారు టెన్ తర్టీ కి క్లోజ్ చేస్తారు ఇంకా ఇంకా మేము కొంచెం ఆ రోజు మాకు లక్ కలిసొచ్చింది బస్సులు దొరకలేవు ఏం దొరకలేవు టెన్ తర్టికి ఇంకా ఆ రోజు ఆంటీ గేట్ క్లోజ్ చేయలేదు వాళ్ళు తింటున్నారు అప్పుడిగా
అయినా ఏం కాదండి ఇట్లా బయటికి ఎళ్ళానని చెప్పొచ్చు గదా
లేదు మా ఆంటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్
షట్
ఒక్కసారి గేటుకి లాక్ ఒక్కసారి గేట్ కి లాక్ పడిందంటే మళ్ళ ఓపెన్ చేయరు మేమన్నా కొంచెం ఓకే టూ త్రీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ వచ్చినా కానీ ఇట్లా ఎక్స్క్యూజ్ చేస్తారు ఇట్లా బయటకు పోయోచినామంటే కాని ఒక్ ఒక అక్క అయితే ఎప్పుడంటే లెవన్ టు టెన్ థర్టీ గేట్ క్లోజ్ చేస్తే ఆ అక్క లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి వచ్చింది ఇంకా ఆంటీ ఆంటీ అసలు గేట్ ఓపెన్ జేయలేదు
యా
ఆ అక్క అటు నుండి అటే వెళ్ళిపోయింది ఇగ తియ్యా అని జెప్పింది మా నిద్రంత వేసేస్ సరె అది ఇది అనుకుంటా అక్కను కొంచెం తిట్టి
హో
పంపిచ్చేసింది అట్లా చేస్తాను ఇంగ
ఏం జేస్
ఇంగ లేట్ అయినప్పుడు ఇంగ వాళ్ ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చు కదండి ఎట్లయినా హాస్టల్ ఉంటే గట్లా గట్లాంటివి ఉంటాయని
ఉ
ఫ్రెండ్స్ దగ్గర ఉందే బెటర్ అట్లాంటి టైమ్లీగా
అవునండి కానీ అందరు ఫ్రెండ్స్ అలా ఉండరు గదాండి
ఆ అట్లుంటారు కానీ ఇంకేం చేస్తారు
ఉహూ
మా హాస్టల్ నాయనా టెన్ థర్టీకిి చేస్తారండి గేట్ క్లోజ్ నేను కొత్త అసలుకి చేంజ్ అయ్యానండి డి అక్కడన అయితే నైన్ థర్టీకే
అసలు ఇ అట్లా మా హాస్టల్ లో కూడా అంతే అండి నైన్ థర్టీకే క్లోజ్ చేస్తారు
మరి ఘోరం అండి నైన్ థర్టీకి అసలు మళ్ళా నైన్ కేే ఏమంటారు డైనింగ్ ని క్లోజ్ జేస్తారు ఇక్కడనైయితే కొత్తఫలో మస్త్ కష్టం వచ్చుంది
మా హాస్టల్లోన అయితే తింటుండనే మొహం మీద చేర్ తీసేస్తారంండి
అయ్యో మా పాత హాస్టల్ అయితే మేము నైన్ థర్టీ వరకు యెళ్తుండే అండి తినడానికి
అవునా
ఉ టెన్ కి క్లోజ్ జేస్సరు ఏంటి డిన్నర్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంగ త్రీ వరకు పోవచ్చు ఒక్కక్సార్ అయితే మేము త్రీ థర్టీకి పోయిన రోజులు గూడా ఉన్నాయి
వావ్
ఉ
మాకైతే అసలు ఇక్కడి ఫస్ట్ లో మా హాస్టల్ చాలా బాగుండేదండి ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం టిఫిన్స్ ఎంజాయ్ చేసేటోళ్లం ఇప్పుడైతే ఏమ్ లేవు పు
ఊహు
ఇంకా చూడాలి ఏమైతుంద మా హాస్టల్
మనుషులు పెరుగుతున్న కొద్దీ ఇంకా వాళ్ళు అట్లా చేస్త తా ఉంటారు
అది ఏం లాభం అండి మళ్ల ఫుడ్ బాగాలేకపోతే మళ్ళ వెళ్ళిపోతారు కదా వీళ్ళే
అవును అసలు కొత్తగా మనుషులు వస్తున్నప్పుడు చేయాల్సి ంద అండి మంచి పెట్టాల్సిందే వాల్లేదో ఇంకో వాళ్ళు వచ్చి ఒకటి టూ త్రీ మంత్స్ అయినంక వాళ్ళ ఎట్లనే పెట్టాను ఏం కాళ
ఉ
మా పక్కన ఒక హాస్టల్ ఉంటదా అండి మస్తుంటదెల్సా
అవునా కానీ అంత మంచి ఉందంటే ప్రైజ్ ఎ కొనే ఉండొచ్చు
ఎంతండి మా హాస్టల్ కంటే థౌజండ్ రూపీస్ ఎక్కువ
సరే అండి బాయ్
ఓకే అండి బాయ్